అండి బాగున్న బాగున్నారా అండి
మీరు బాగేనా అండి
హు బాగున్నామండి తిన్నారా అండి
ఏం చేత్తాలండి
తింటున్నామండీ ఇప్పుడే
ఉహు హు
తిన్నారా అండి మీరు
తిన్నావా అండి ఇప్పుడే తిన్ని బయటకి వచ్చామండి
ఎటు వెళ్తున్నారండి బయటికి అంటే
పైరు అంటే మా వాళ్ళ ఇంటికి వచ్చినారండి మా అత్తమ్మని ఇంటికి
అవు నా
ఉడికిందా అండి అన్నం
తింటున్నామండీ ఇప్పుడే చేస్తునారని వాళ్ళు అన్నారు
ఎంలే అండి మావలు పచ్చా పలండి
ఉ హు
ఉ ఉ
ఏంటండీ విశేషాలు మరి
ఎదండడి
వేరు అది మొన్న ఉగాది పడుగ చేసుకున్నారా అండి
చేసుకున్నామండి చేసుకుం మీ చేసుకోలే అండి
చేసుకున్నామండి ఎట్లా చేసుకున్నారండి
ఊ పండగ అండి వేసుకున్నాండి కనిపిస్తాండి పండుగ మీకు
భక్షాలు భక్షాలు చేసుకున్నాం ఇంట్లో పచ్చళ్ళు చేసుకొని తాగుతాం మంచిగా ఉంటండి ఉగాది పండగ అంటే ఉగాది అంటే కొత్త సంవత్సరం కదా
కొత్త సంవత్సరం ఉగాది పండుగ అంటే ఉ
అయితే మా అక్క వాళ్ళది మా కల్జన్ వాళ్ళది పెళ్ళి ఉండేయండి ఫస్ట్ తారీకు పెళ్లి అయితే మొన్న ఎంగేజ్మెంట్ అయింది కాని మొన్న షాపింగ్ పోయినామండి హన్మకొండకి
ఆ ఆ
ఫుల్లు రేట్లు ఉన్నాయండి బట్టలకు అసలు
పడ్లు ఉంటాయిండి ఆగ్గోలు పోతే అయిపోవండి చిరలు అత్తులేండి ఆగ్గోళని
మాసం పుల్లు లేయకపోయినామండి పుల్లు రేట్లు ఉన్నాయిగా అక్కడనే తీసుకున్నాను గా
అనుముకొని సైడ్ వేంట సిట్లు తెలా తీసుకోవాలండి
వరంగల్ తీసుకున్నామండి బట ల బజారు ఉంటది కదండీ
తీసుకున్నారా బట్టలండి
నా తీసుకున్నా అండి నేను కూడా తీసుకున్నా
ఆ పెళ్ళి కావాలండి
తీసున్నాండి నేను రెండు అయిందండి వచ్చే వరకు ఇంటికి నైటు
ఉ ఉ
చాల సేపు షాపింగ్ చేసినాం కూతురుకి చీరలు తీసుకున్నాం నగలు గిట్ట అన్ని తీసుకున్న మండి
కిటికీ సౌండ్
మళ్ళీ వీలుండదు కదండి ఎక్కువ టైం లేదండి పెళ్ళికి కొంచెం తక్కువ గ్యాప్ ఉన్నది మళ్ళీ ప్రీ వెడ్డింగ్ షూట్ కి వెళ్తారా అంట వాళ్ళు
ఆ
పనులునే తొందరగా ఏ చేేస్తున్నారు
ఉ
వింటండి మరి ఊర్లో ఎవరైనా పెళ్ళి లూ ఉన్నాయాండి మరి
మావోల్లె పెళ్లి ఉన్నాయంండి ఇంకా మామలు పెళ్లి పెట్టుకోలేండి నెల వరకు అవుతా అండి మాముూలు ఒక పెళ్లి మా బావది
ఆ ఉండు గట్ అండి డీజే గిట్ల ఉంటది కావచ్చు మంచిగా
ఆ ఆ పెళ్లి రోజు మేము ఎంజాయ్ అవుతున్నామండి డిన్నర్ రోజు
ఉ
ఉ
ఈ గ ఉంటది కదా అండి పెళ్లి రోజు అంటే అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటది కావచ్చు
అమ్మాయి ఇంటికాంట అబ్బాయియింటికాంటండీ
ఆ రోజే అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటదా అండి లేట్ అవుతుది కదా అండి మరి వచ్చేసరికి ఈ
ఒకక్కడ అవుద అండి ఒకటి పన్నెండు అవక అవుతు వస్తాండి అబ్బాయిల ఇంటికి
మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అవుతే దాండి
హ్మ్ ఇక్క స్టార్ట్ అవుతుండి మా ఊళ్ర్ళ హ్మ్
మంచిగా ఉంటదండి పెళ్లికి అండి
ఒక సన్నస డీజన్న సన్నాయి మీరాల
ఈగేనే అడి డీజేనే పెట్టటిరం అక్కడ డీజేనే
డీజేనా
ఆ
హ్మ్మ్
మొన్న కూడా మనష ఎంగేజ్మెంట్ కూడా పన్నె ఎంగేజ్మెంట్ రోజు కూడా పనిడ్యూయయేవరకు వరకు డ్యాన్సులు వేసినమండీ మంచిగా అందరం కలిసి అక్కడ మా బామ్మదివాలా వాళ్ళ ఇట్లా మ తమ్ముడు గట్ల వచ్చిండు మ తం అందరు మంచిగా డ్యాన్స్ జ అన్నందిని మంచి ఎంజాయ్ చేసినామండి
ఔనండి పెళ్లంటే జెయ్యండి
ఇగ ఎంగేజ్మెంటె అని అన్నారు గాని చాలా గ్రాండ్ గా చేసిరండి ఎంగేజ్మెంట్ కూడిగా రిసెప్షన్ లాగా చేేసిర్రిగ మనుషి రెండు రోజులు మనుషి అంటే ఎంజాయ్ జేసినామండిగ ఇగ మళ్ళీ వారం రోజులే గ్యాపున్నది కదా అని కాలేజీ పోకుండ సైలెంటుగున్నాం మళ్ళీ పనులుంటాయి కదా అండి చిన్న చిన్నవి పెళ్ళ అంటే
మీ గడ్జాలంటే ఎంత అండి
ధను ఉండే
సజ్జా అంటే ఎంత అండి అజ్జాలు డేగ మీకు ఇప్పుడు మ్మ్
అది ముందే అయిపోయినాయండి ఎగ్జామ్స్ మళ్ళీ ఇప్పుడు ఇవ్వు ఇప్పుడు ఎగ్జామ్స్ చేసి కట్ కట్టాలి ఒక రోజు పోయి కట్టి రావాలండి మే లో ఎగ్జామ్స్ ఉంటాయి మళ్ళీ
ఎంతండి ఎక్సమ్ ఫీజు
ముప్పై వేలండి ఎక్సమ్ ఫీజు
హమ్మ్
గవాలండి ఈ మంత్స్ లాస్ట్ ముప్పై ఐద తారీఖు లోగా కట్టి రావాలి ఎగ్జామ్ ఫీజు
ఉ ఇ ఇరవై నాలుగు అండి
ఇంకా కొన్ని రోజులు టైం ఉన్నదండి ఇంకా ఆరు రోజులు లే టైం ఉన్నది కట్టి రావాలి తొందరగా కట్టి వస్తె నేమో మళ్ళ హాల్ టికెట్ వస్తుంది ఎగ్జామ్ రాయనిస్తా రండి లేకపోతే హాల్ టికెట్ రాదు ఎగ్జామ్ రాయలే లేరండి ఏం చేస్తున్నారండి మరి
నేను ఇప్పుడు రాసిన ఎగ్జామ్స్ ఫెయిల్ అయితానా పాస్ అవుతానండి
ఫెయిల్ అయితే మళ్ళీ ఇంకొకటి రాయడానికి ఛాన్స్ ఉండదండి
ఉమ్
మళ్ళీ ఒక సంవత్సరం ఆగాల్సి ఉంటాది
ఎందుకండి మల్లా రాత్రయగా
ఫస్ట్ వేస్ట్ అయితాది కదండి చదువు
అవునవునులేండి
ఆ ఇప్పుడు మేము ఫైనల్ ఇయర్ అండి ఇప్పుడు మొత్తం లాస్ట్ చేయరు ఇప్పుడు ఏమన్నా ఫెయిల్ అయినాం అనుకో ఇంకొక సంవత్సరం వరకు ఇంటికానే ఉండాలిగా కాలేజీ కి పోకుండా
ఆ
వేస్ట్ అయిపోతాయి అన్ని పాస్ అయితేనేమో ఇక మంచిగా రా మళ్ళీ వేరే స్టడీస్ ఇట్లా అప్లై చేసుకోవచ్చు అన్నిటికి మళ్ళీ చదువుకోవడానికి అవకాశం ఉంటదండి. ఇక ఫెయిల్ అయితేనేమో ఇంటి దగ్గరె ఆ మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మళ్ళీ ఆగాలి ఇగ రాయడానికి
మీకేమన్న భూములు ఉన్నాయా అండి
అంటే పట్టాభూములు ఏమి లేవ్వండి ఫారెస్ట్ ఉందండి మాకు పోడు భూమి అంటారు కదా అండి
మ్మ్ ఎన్ని కాలండి
ఐదు, ఆరు ఎకరాల వరకు ఉంటది కావచ్చ అండి దాంట్లోనే ప్రతి సంవత్సరం ప తీ పెట్టుకుంటామండి కానీ నీళ్లు గిట్ల ఏం లే పోవడం వల్ల ఎప్పుడైనా లాసే వస్తదండి ఏ పంటకైనా నీళ్ళు ఉండాలి కదా అండి
మ్మ్ పోల అయితే మన బోర్ వేసుకుంటే ఏమైందండీ
పొలము కొంచెమే ఉన్నదండి ఒక పద్నాలుగు గుంటలు పది గుంటలు ఏమో ఉంటందండి అంతే మేము తిని మందం పెట్టుకుంటాం అల్లా డాడీ వాళ్ళు కూడా చాలా కష్టపడతారండి అయిన కూడా ఇగ నీళ్లు లేకపోతే ఏదైనా వేస్టే కదా అండి
మ్మ్ ఒక పది కొంచెం నీళ్ళు ఉండాలండి పొలానికి నీళ్లే కావాలి పొత్తం పొలం
ఎంతైనా లాసే అండి నీళ్లు లేని అందుకనిగా ఏపిద్దాం అనుకుంటాను అండి కానీ డబ్బులు ఎక్కువ అవుతాయని చూస్తానం
బోర్ అంటే ఉండాలండి బాగానే పైసలు చేతిలో బోరూ ఉండాలి వేపియాలి మ్మ్ మీరు జాబుకు ఉపాయం చెప్తే అయిపోవు కదండీ
అంటే జాబ్స్ ఇప్పుడు జనరేషన్ లో జాబులు దొరకడంటే కష్టం కదండి ఎందుకంటే అందరు చదువు టున్నారు కదా, ఇయర్ అయితే సెకండియర్ అయిపోతుందిండి నాది ట్రై చేస్తున్న నేను కూడా జాబ్స్ కి
మ్మ్ చేయాలి చేయాలండి
గవర్నమెంట్ అంటే కష్టంగాని ప్రైవేట్ కూడా చూస్తున్నా అండి అదే జాబ్ సెర్చింగ్ లోనే ఉన్నా ఇప్పుడు ఇది ఒక్క మంత్ అయితే ఎగ్జామ్స్ అయిపోంది మే అయితే అయిపోతే ఇక మళ్ళీ నెక్స్ట్ స్టడీస్ కి పీజీ కి చేసి జాబ్ ఏదైనా పార్ట్ టైమ్ జాబ్ లాగా లేదా ఫుల్ టైమ్ జాబ్ లాగా ఇట్లా చూసుకోవాలండి
మ్మ్
జాబ్ చూసుకోవాలి
మీ తమ్ముడు చదువుత లేదా అండి
అంటే ఎగ్జామ్స్ రాయలేదండి మా తమ్ముడు
మ్మ్
వేరే కాలేజ్ లో కాలేజ్ ఎక్జామ్ రాయలే కాలేజ్ కి వెళ్ళలేదు ఇగా ఏ కాలేజ్ కు వెళ్ళకపోయినా సరే ఎగ్జామ్స్ రాయమని చెప్ ప్పలండి
హు మ్
అది వేరే కాలేజ్ లో అడ్మిషన్ వేపియమని చెప్పాలే వేరే కాలేజ్ అడ్మిషన్ చేపిస్తే ఇగా మళ్ళీ వచ్చే సంవత్సరం నుంచెలి ప ఫస్ట్ ఇయర్ లాగ చదువుకోవచ్చు ఇగ
మ్ హు
అన్ని ప్లానింగ్ చేస్తానమండి ఇగా చదువుకోకుండా ఎం ఉం
చదువుకున్నా ఏం లేదు కానీ కొంచెం మినిమం డిగ్రీ చేయాలి అని అంటారు కదా అండి ఎవరైనా
హు
అట్లా ఇగ చదవలేదు అనకుండా కొంచెం చదువుకోవాలి
ఇప్పుడు ఎంత చదువుకున్న జాబులు కష్టమండి వచ్చుడు ఆ
అర్ధం కాలేదండి ఏమో అంటున్నారు
ఇప్పుడు ఎంతచదివినా జాబులు వచ్చుడు కొంచెం ఇబ్బందే అండి
అవునండి జాబ్ అసలు ఇవ్వండి జాబ్ చేయలేవు అసలు
జబుల్ లెవ్వండి
ఆ ఇబ్బంద ఇబ్బంద అసలకు ఫుల్ ఇబ్బంది అండి
మన మగకా వరు వెళ్ళకు వస్తాయండి జాబలు వాడు వాళ్ళకు వీళ్ళలకు
జాబ్స్ అంటే కష్టమే అండి మీరు ఎవరికి వస్తున్నయ్ జాబ్స్ చదివి చదివి చదివి చదివి ముసళ్ళోలైతళ్ళు ఒకొక్కరు
జబ్ జాబ్స్ అంటే జాబులు జాబులు అంటే ఎవలకో ఒక్కలకు లక్కకి జాబులు
అవునండి లక్కీ అంతే అది లక్ ఉండాలే రాసి పెట్టి ఉండాలే ఒకొక్కలు లక్షలు లక్షలు పెట్టి ఆ చదివిచ్ న్న వాళ్ళే ఖాళీగారు రోడ్ల మీద దిరుగుతున్నారండి
హు కాలిగానే తిరుగుతాళ్లు టైమయిండండి మళ్ళ కొంచెం అయినంకా చెత్త అండి
మళ్ళి నిను చెయ్యన అండి